హలో
హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి
గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కడన్నా
నేను ఇంట్లోనే ఉన్నానండి మీరు
ఇంట్లోనే ఉన్నా ఇక్కడ వర్షం వస్తుంది ఫుల్లు
అవును
మీకి మోరమెట్లో ఉండె మేడం అక్కడ
మోరం అండి మొన్ననే పోయిందండి మోరం పండుగ మంచిగా జరుపుకుంటామండి మేము
మీ ఇంటి దగ్గనేనా బంగ్లా
ఆ ఇంటి దగ్గరే అండి ఈ బంగ్లా మేం పైకి ఎక్కితే మొత్తం కనబడుతది ఈ బంగ్లా కాడ ఆ
మీ బిల్డింగ్ పైన వేట్ల మంచిగా మరి మీకు తగ్గను మాకు దూరం ఉండది మా ఇంటి నుంచి
ఆ మాకు ఇగ ఎంజాయే ఉంటది ఇగ
మరి ఈ సంవత్సరం ఎట్లా అయింది మరి మమ్మర
మొహరం పండుగ మంచిగా అయింది ఇంకా ఏమంటంటే మాద మా కాడ పీరల బంగ్లాగా అందరికి పీరీలు వస్తారంటారు కదా ఇంకా బాగా మందికి వచ్చింది ఇగ అందరు అదే చూసుకుంటూ ఉండే ఇగ ఫిఫ్త్ నో రోజు ఫిఫ్త్ నుంచే మా మమ్మీ వాళ్ళు చేస్తారు పండుగ ఫిఫ్త్ ఆ ఫిఫ్త్ రోజు చేస్తారు సిక్స్త్ రోజు చేస్తారు సెవెంతత్ రోజు మళ్ళా ఎయిత్ రోజు గ్యాప్ ఇస్త రూ అందర మళ్ళా నైన్త్ రోజ్ జూ మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు మా మమ్మీ వాళ్ళు కూడా చేస్తారు చేస్తారు మా మమ్మీ వాళ్ళు మార్నింగ్ చేస్తారు మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఈవినింగ్ చేస్తారు అన్నట్టు మొహరం కీ స్పెషల్ అంటే షర్బత్ అండి పాల షర్బత్ బెల్లం షర్బత్ చేస్తారు
మంచిగా ఉంటాద ఆ అమ్మాయికి
ఆ మంచిగా ఉంటదండి పాలశర్బత్ కూడా మంచిగా ఉంటది నీలా శర్బత్ కూడా మంచిగా ఉంటది ఇక కిచీడి మాలీదా కొంతమంది లడ్డూలు అంటారు లడ్డూల్ లడ్డూలు
ఆ లడ్డూలు మళ్ళీదా మళ్ళీదా అది అదేమంటారు కదా ఆ రవ్వ లడ్డులు కూడా చేస్తారు
ఉమ్ రవ్వ రవ్వ లడ్డూలే చేస్తారు ఇంకా మీ ఠ ఖానా అని చేస్తారు పాయసం అంటారు హిందువులు తీయ అన్నం అదే జేజ
ఆ తీయన్నా ఆ జయబ అగే ఈ సంవత్సరం అంతగానా ఏం లేకుండా మా ఇంటికి
ఆ ఇంకా బాగా మంది అయితే సొంతూర్కి వెళ్తారండి మొహరంలో అయితే
సా సొన్ సొంతూరికి వెళ్తారు నైన్ కి నైన్ డేస్ కి
ఆ బాగా మంది వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే రెండు మూడు ఐదు రోజునే వెళ్తారండి
ఆ ఆ
ఆ ఐదు రోజుల్నే వెల్ తారు అక్కడే మొత్తం మోరం పండుగ చేసుకొని ఇంటికి తిరిగి వాస్తారండి
నాలుగు గిన్నె అక్కడ బండారం ఉంటారు ఇంకా అది అన్నం తిని పిస్తారు
ఆ అందరినీ ఒక జాగా పిలిపించి ఆ మ అత్త టెన్త్ లెవెన్త్ థర్టీన్ ఫోర్టీన్త్ డే రోజు చేపిస్తారండి అట్లా
అట్లా ఆన్నం తినిపిద్దారు కదా
ఆ అన్నం తినిపిస్తారు ఒక ఫదం అంటే దావత్ లెక్క చేస్తారు
అదే దా ఇట్లా ఇప్పుడు మనం ఎవరితో ఇట్లా మా చుట్టాలాలు ఎవరితో చనిపోతే ఎట్లా అన్నం తినిపితారు అట్లనే
ఆ అట్లాని చేస్తారు అందరు చేస్తారు మా ఇంకా పీరిలు ఎవరెవరు కూర్చోబెట్టుకుంటలో వాళ్ళ ఆన్ అందరు తినిపిస్తారుగా అన్నాం అందరికి భోజనం చేపి భోజనాలు ఏర్పాటు చేస్తారన్నట్టు అందరి కోసం
ఆ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఇట్లా బియ్యం కట్ట ఎత్తారు నూనె ప్యాకెట్ ఇస్తారు
ఆ ఇగ కొంతమంది ఉప్పు పప్పు అవన్నీ ఇస్తారు ఇగ
మీక్ కదా మాకు అట్లా ఇయ్యారు
ఇస్తారు ఇస్తారు ఉప్పు పప్పు ప్యాకెట్లు ఒక కిలో రెండు కిలోలు పప్పు ఇస్తారు కొంతమంది
ఆ
ఇంకా కొంతమంది డబ్బులు ఇస్తారు ఆ బియ్యం బస్తాలు అయితే వస్ వస్తాయండి బాగనే వస్తాయి అవి మా కాడ అయితే ఈసారి మేక కూడా వచ్చిందండి
ఆ మేకోచ్చిందా
అవును మేక కూడా వచ్చింది కాని మేక బాగా చిన్నగా ఉన్నదని కోయ్యలే ఈసారి అచ్చే సంవత్సరం కోసి చేద్దామని కోయ్యలే
ఆహా ఇట్లా ఇచ్చేసిల్లు అచ్చే సంవత్సరం దాకుం
అంటే వాళ్ళది ఏమంటే ఏ వాళ్ళ ఏమనుకున్నారో అది అయిందన్నట్టు
ఆ మొక్ కున్నరనుకుంటా
ఆ వాళ్ళ మొక్కు తీరింది తీరిందంటే వాళ్ళేమో అట్లా ఇ చిల్లన్నట్టు
ఆ ఎవళ మాకేళి కూడా ఇట్లానే ఉంటది కొంత ఇలా మాకే ఒక రెండు ముడు మేకలోచ్చినాయి
అవునా
మ్ మా ఇంటికి ఒక బంగులున్నది చిన్నది ఆయన పోయిన సమ్ చెప్పిందంట ఇయనకి జాబ్ రావాలని మొక్కిళంట
ఓహో
మొక్కితే రెండు మేకలు ఇత్త అన్నరంట మొక్కిల్లు రెండు మేకలు ఇచ్చిళ్ళు
అవునా
మ్ ఫారెస్ట్ జాబ్ వచ్చింది ఒకయనకి
ఆ అంతే ఇగ ఎవరిని ఎట్లా నమ్ముతే అట్లా అండి కొంతమంది ఏమో నమ్మరు కొంతమంది ఏమో నమ్ముతారు
ఆ ఆది కూడా రైటే మరింకా ఆ అల్ ఇష్టం అత్ ఇంకా మేమేం చెప్పాలే వాళ్ళు ఇష్టం వాళ్ళది మేము చెప్పలే పదిసర్లు
ఆ ఎవరు మన్ సులేమున్నదో ఎవరికి తెలీయదు కదండి మరి ఎవరు ఎట్లా ప్రార్థిస్ తంళ్ళో ఎవరు ఎట్లా పూజిస్థంళ్ళో ఎవరికి తెలీదు
ఆ అయితే మేమేం చెప్పాలే అయితే మేము అదే షాక్ అయినాం రేండు మేకలు వచ్చినాయంటే మిమే షాక్ అవుతానం
ఆ అంటే వాళ్ళ మొక్కు తీరి మొక్కు వాళ్ళ అయింది అన్నట్టు వాళ్ళు మొట్ మొక్ క్కుకునారో అది అయింది
అదే అయితే అయిందంటే ఆయన రెండు మేకల్ తెచ్ చ్చి బంగ్లాకాడ ఇచ్చిపోయిండు
మ్ హు మంచిదే
ఆ ఆ
మేకల్ గోసిల్ల
ఆ మేకల్ రెండు కోషినాం ఇగ దాని పిల్లలుండే
ఆహా
పిల్లల్ కూడా ఇచ్చిల్లు
ఓహో పిల్లలు కూడా ఇచిన్ల ఇగా
ఆ పిల్లలు కూడా ఇచిన్లు ఇంకా ఆ అయితే పోషించుకోవాలి ఆచ్చే సంవత్సరం కోస్తా అన్నాం
ఇంకా చెప్పండి ఏం తిన్నారు మడి ఆ మధ్యాహ్నం
మధ్యాహ్నం ఆ ఇది పప్పు ఇంకా అ ఇట్లా పాపడి చేసింది ఇంకా ఆమ్లెట్ ఏసింది మమ్మీ
ఓ
పప్పు ఇంకా అన్న ఆమ్లెట్ ఏషింది
బే పప్పు ఇంకా ఆమ్లేట్ వేసి తిన్నారా నేను టమాటా దేసిన అండి టమాటా టమాటా
టమాటానా టమాటా గుడ్డా లేకపోతే ఓన్లీ టమాటానా
గుడ్డే అండి
ఓ టమాటా గుడ్డా ఇయల ఫుల్లు వర్ష శం మున్నది అంత పక్క మూడు రోజులు ఉన్నాదంట
ఇంకా జేప్పాలి మీరే ఏంటి సంగతి
మళ్ళీ ఇంకా ఈ సందల్ వస్తాన్నాయ సందల్
ఆ
నాగపూర్ సందేల్ అస్తంది కదా
ఆ సందల్ అస్ తందండి అది కూడా బాగా మంది ప్రేర్ చేస్తారు బాగా మంది ప్రార్థిస్ తరు నాగ్పూర్ కి మా ముస్లింలకంటే హిందువులు బాగా ప్రార్థిస్తారండి అది నాగ్పూర్ తాజ్ బాబా సందల్ అంటారు
ఆ
గాడ్ ఆఫ్ మెసెంజర్ కదా ఆయన కూడా
ఆ అది ఇంకా మీ ఊర్లో వెళ్తది ఇట్లా సందలు మా ఊర్
ఆ తీస్తారండి ఓ ఇక్కడ లంగర్ చేస్తారు భోజనాలు ఓ ఆ బాగా వండుతారు భోజనాలు ఏర్పాటు చేసి బాగా మందికి తినిపిస్తారండి
ఇక్కన్నా మీ మీ ఇంటికాడన్నా ఓ ఇ
ఆ మా ఊర్లోనే అండి మా కాలనీలో చేస్తారు లంగర్ఖానా అని
ఇట్లే ఏంతో పైసలు తీసుకుంటార మరి
ఏ ఎవరిష్టం వాళ్ళదండి ఇస్తే తీసుకుంటారు లేకపోతే ఏం లేదు అంట దన్ సా ఇంటికచ్చి ఏం అడగరు దీనికోసం అయితే
ఆ మే మే ఇయ్యాలి మా మరిది
ఇష్టం ఇగ మాకు ఆ లంగర్ లో మా డబ్బు మనం ఖర్చు పెట్టాలి అని మనం ఆలోచించ్ చి ఒక మంచి పని కోసమే కదండి ఇస్తున్నది
ఆ ఆ రైటే
అట్లా ఆలోచించి మనమే ఇయ్యాలి వాళ్ళచ్చి ఏం అడగరు వాళ్ళే ఒక పది మంది పెద్దోళ్ళు కలుస్తారు వాళ్ళే వేసుకుంటారు ఒక రెండు రెండు వేలయినా మూడు మూడు వేలయినా
వాళ్ళే జేసి యితరు
వాళ్ళే చేస్తారు ఇక ఎక్కువ శాతం అయితే పిల్లలకు అడగరు ఇంట్లోకి వచ్చి మ్మా ఆడోళ్ళలకు అడగాలని ఉండదండి
తాళ్లు వేసినా వాళ్ళను ఎంత కూడా ఈ రెండు వందలు ఇయ్యి మూడు వందలు ఈయ్
మూడు వందలు ఇయి అంతే ఇగ ఉ
ఎక్కువ ఇయ్యకుళి మీ మరిది
ఆ అంటే మా మీదనే ఇగ
మరి ఇంకా మీరు పోతారా మరి నాగ్పూర్
మేమండి ఇప్పుడు ఔ కాదండి వెళ్ళడం ఏంటిది నా ఇంటికే కదండి ఇప్పుడు
ఆ ఇప్పుడు కురుస్తున్నది ఏ
ఆ ఫుల్లు పబ్లిక్ ఉంటది గా ఆయనే దర్శనం చేసుకోవాలంటే ఈ టైంలోనే వెళ్ళాలండి మంచిగా ప్రశాంతంగా ఉంటది మంచిగా మనసు ఉప్పు ఏమంటే సంపూర్తి కలుగుతుంది అన్నట్టు అక్కడ కూర్చొని మన మనసులో ఏం ఉన్నదో అది మాట్లాడు కుంటూ అవి చెప్పుకుంటూ బాబా దగ్గర కూర్చుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా ఇ అప్పుడు వెళ్తే అట్లా అనిపిస్తుది ఇట్లా ఊరూస్లో బర్త్డే లో వెళ్తాం కదా అంత టైం కూడా దొరకదు మాకు ఆయన దర్శనం కూడా కాదు
ఇంకా అది రూమ్ రేట్లు కూడా పెరుగుతాయి
ఆ రూమ్ రెంట్లుంటే ఉట్టప్పుడు కొంచమే తీసుకుంటరు ఇలాంటప్పుడే కదండి వాళ్ళు సం సంపాదించేది
ఆహా అదే రూమ్ రెంట్లు ఫుల్ ఉంటాయి అది మా ఒకసారి మా మావోలు పోయిళు పోతనే రూమ్ రెంటే బాగున్నది ఇంకా దాంట్లో
ఆ రూమ్ రెంటే
ఇంకా మరీ ఇంకా ట్రైన్ దానికి ఇంకా ట్రైన్ కూడా వేసిన్లటా వి నాగ్పూర్ స్పెషల్ ట్రైనంట
అవు వేస్తారు కదా వర్షాకాలంలో వచ్చిందంటే వాళ్ళు అది వేస్తారు ఎవ్వ లోపలికి వెళ్తే తడవకుండా ఉండడానికి పైనుంచి మొత్తం మొత్తం కవర్ చేస్తారు
డ ఇప్ ఇప్పుడు మావోళ్లు పోయీళ్లు ఇద్దరు ఊరు మా ఇంటికాని నుంచి
ఉమ్
ఇప్పుడు మా మా ఫ్రెండ్స్ పోయిళ్ళు ఇక్కడ నుంచి నాగ్పూర్ కి
ఓహో మంచిదే
ఆ అక్కడ రూమ్ రేటే సెవెన్ థౌజండ్ ఉన్నదంట
ఉహు
ఆ
అవును ఈగ అది కామనే అండి ఈటా అక్కడ రూమ్ రెట్లు తూంటాయి ఇగ
బాగ రేటయిందని గా రొండు మూడు రో రొండు మూడు రోజులున్నరు
ఉమ్ హు
దాన్ వాళ్ళ అచ్చేసిల్లా ఆడ్లేదా
ఇంక చెప్పాలి
బ ఇంక రాలీ కూడ ఎళ్తదిగదా మీకేలీ మీకింకా ర్యాలీ కూడ ఎళ్తదా ఇట్ల సందేల్లి బ్య బ్యాండ్లు కొట్టుకొని
ఏంటి దండి
ఇట్ల ర్యాలీ గూడ ఎళ్తదా
టిడది ఆ చె ఎళ్తది కదాండి ర్యాలీ కూడ ఎళ్తది అదే బొజనాలు ఏర్పాటు చేస్తరు గదా అందరూ బొజనాలు చేసినంక ర్యాలీ తీస్కెళ్తరు
మీకేయా
ఆ మాకై తీస్
గు మా మాకేయి అంతగనం ఏమి ఉండదు కొంచెం కొంచెం ఉంటది త ప్పబ్లిక్ మళ్ళీ ఇట్ల మా మాకేలి గుర్రాలు కూడా తెస్తరు రొండు గుర్రాలు ఉమ్ గుర్రాలు తెత్తరు ఇట్లాంటి
ఆ ఇగ బగ్గి అంటరు బగ్గి కూడ తీసుకొస్తరు
మీ గేయా
ఆ బగ్గి తీసుకొస్తరు మాకయ్యి ఇగ బాగ డీ జే లా సౌండ్ పెడతరు ఇగ అందరు గురుతరు
అ మాగైత్ ఈలా డీ జే పెడతరు ఇంక అవన్నీ పెడతరిక్కడ
ఉమ్
ఉమ్